హలో హలో ఏం లేదు. ఖాళీ.
మీ కూలర్ సౌండే వస్తుంది మీ మాట వినబడతలే.
అవును. బయట కూర్చున్న గాలికి. ఉమ్.
ఇంకా ఏం చేస్తాంలు.
ఏం లేదు ఖాళీయే.
తిన్నారా.
లేదు ఇంకా ఇప్పుడు తింటాము ఇగ.
ఏం కర్రీ.
మటన్.
క్యూ.
ఉమ్ తిన్నావా నువ్వు.
ఇంకా తినలే.
ఉమ్ ఉహూ.
ఉమ్.
మీదేం కర్రీ.
మాది టమాటో ఎగ్. ఇప్పుడు ఎట్లుంది వెదర్ మీకు ఆడ.
ఉడుకుతుంది ఫుల్.
మాకు కూడా.
ఇవాళ మార్నింగ్ వర్షం పడిందా.
పడింది.
ఉహూ నిజంగానే పడిందా.
వర్షం తోటే లేచిన ఇవాళ.
ఆహా అంత ఎక్కువ పడిందా.
అవును అంటే షార్ట్ పీరియడ్ బట్ హై. అప్పటికే ఆల్రెడీ తెల్లారింది.
అంటే ఏ టైమ్ ఆల్మోస్ట్.
సిక్స్ కాదు ఫైవ్ ఫిఫ్టీ టూ. సిక్స్ ట్వంటీ అట్లా ఆ మధ్యలో పడ్డాది.
ఆహా ఆహ్.
ఉమ్. ఇంకా ఏం చేస్తారు. ఎందుకట్లా మాట్లాడుతున్నారు.
ఎట్లా.
చిన్నగా వస్తుంది మీ వాయిస్ ఇప్పుడు.
ఇవాళ కొంచెం టెన్షన్ టెన్షన్ ఉండే.
ఏం టెన్షను
నా కాలేజెస్కి
కాలేజ్
కాలేజ్స్ది
ఆ
ఏం ఎందులో చూడాలి అని
ఆహా
నేను రెండు కాలేజెస్ అంనుకున్న ఆ రెండు చాలా ప్రొటెస్ట్ జరుగుతే అందులో ప్రతిదానికి
ఓ
అందులో వెళ్ళడానికి భయమేస్తుంది కానీ అవే టాప్ కాలేజెస్ ఉన్నాయి
ఎక్కడున్నాయి అవి
మీరు మీ దగ్గరానే నువ్ చదివే దగ్గర
ఓకే ఓకే
ఒస్మానియా యూనివర్సిటీ ఇంకా నిజాం ఇది ఫస్ట్ ఇం సెకండ్ ప్లస్ లో పెట్టుకున్నా
ఆ
ఆ రెండిట్లో ఫుల్ ఫైట్స్ ఫుల్ ప్రొటెస్ట్ జరుగుతాయని తెలిసింది ఇవాళ్ళ
ఔను ఉస్మానియాలో జరుగుతైకదా
అందుకే నిజమని అనుకున్నా మల్లి తర్వాత
ఆ
కానీ అందులో కూడా సేమ్ ప్రాబ్లమ్ హ ఇంకా చూస్తుంటే వేరే కాలేజెస్ అన్ని అట్లనే ఉన్నాయి
మరి ఏం చేదాం అనుకుంటున్నావు
తెలీదు
అన్నయ్యని అడగాపోయినవ్
ఇప్పుడు చేస్తాయి కానీ నైట్ వరకు ఇప్పుడు మళ్ళీ క్లాసెస్ ఉంటాయిఅంట కదా
హ్మ్
నైట్ చేసి మాట్లాడతా నేను ఇంకా ఎన్నిడ సమ్మ తెలుగు అనుకున్నా కదా
ఆ
చేంజ్ చేద్దామని అనుకుంటున్నా
ఏం పెట్టుకుంటా మరి
ఫరెన్సిక్ సైన్స్
ఓ
అప్పుడు సాయంత్రం మమ్మీకి చెప్తే దాని కోసం అం అంటే ఇక్కడికెక్కడికో పంపిస్తా ఉంటారు ను్వు తిరగగలుగుతావు అని అంటుంది
ఆ
అట్లేమి ఉండదు కదా టీం అంతా ఉంటది అని అనుకుంటున్నా కానీ ఇంకా కన్ఫామ్ ఏం చేసుకోలేదు
ఆ
ఒకసారి అన్నయ్యను అడిగి చూడాలి
హ్మ్ అది బెటర్
హ
హ్మ్ ఇంకా
ఇంకా చెప్పు
చెప్పలనువ్వే
ఇవాళ మధ్యాహ్నం కొంచెం కూర్చొని అన్ని రీసర్చ్ చేస్తున ఏం చేస్తే బెటర్ ఏ కాలేజ్ బెటర్ అని బయోటెక్నాలజీ చేస్తే బాగుంటది అని వచ్చింది చాట్ జిపీటీలో
ఆ
కానీ అందులో మాక్సిమం కెమిస్ట్రీనే ఉంటది
అయ్యో
ఆ కెమిస్ట్రీ నాకు అంతగానేేం రాదు ఆ కెమికల్ ఫామ్లాస్ అవన్నీ
హహ్మ్
నెక్స్ట్ ఇంకొకటి ఏదో చూస్తున్నా అది టాబ్లెట్స్కి వాటికి సంబంధించింది ఉంది మొత్తం
ఆ
ఆ ట్యాబ్లెట్స్ కూడా అవి కూడా కెమికల్ ఫామ్లాసే ఉంటాయి ఆఫ్ కోర్స్ అందుకే అది కూడా కష్టం ఇంకొకటి పబ్లిక్ హెల్త్ అది చూసిన అది బాగుంది కానీ దానికి ఎంట్రన్స్ ఎగ్జామ్ ఇట్లా పీజీస్ సెట్లో లేదు సపరేట్గా కాలేజ్ కెళ్ళి కాలేజ్ ఎంట్రన్స్ ఎగ్జామే ఉంది
రాయ్ ఎంగదు
చూడాలిగా
తిన
అది నేను చూడలేదు ఇక సిటిికెట్లో లేదు అనగానే నేను దాన్ని లైట్ తీసుకున్నా కానీ బొంది అంటే వినడానికి అయితే బొంది కానీ దాని గురించి పెద్ద చూడలేదు సిపిగట్లా లేదు అంటే
ఆహ
తర్వాత ఎన్విరాన్మెంటల్ సైన్స్ ఒకటి ఉంది అది కూడా ఈజీగానే ఉంది కానీ దానిలో ఎక్కువ స్కోప్ లేదు
ఆ
ఆ సాలరీస్ కోసం దాన్ని వదిలేసిన
హహ
నెక్స్ట్ ఫోరెన్సిక్ సైన్స్ బానే ఉందని వచ్చింది
ఆ
నాకు కూడా కొంచెం మీ క్రైమ్ అవి ఇంట్రెస్ట్ ఉంటది నాగుడా
ఆ
సో అట్లా కొంచెం ధైర్యం చేస్తున్నా
దానికి అది చేయలంటే కొద్దిగా బ్రెయిన్ ఉండాలిగా
ఏ
హహ్మ్
అంటే నాకు లేద్అంటున్నావా
అది సపరేట్గ చెప్పాలమా
ఏ
యై
కొంచెం ఉంది కొంచెం ఉపయోగిస్తా
స్టవ్ అది కూడా మతిమర్పు ఉంటాదికొద్దిగా
అది అది కొన్ని విషయాలను మర్చిపోతాం కొన్ని విషయాలు నాకు ఇట్లా ఉండిపోతాయి మనసులో
అవునా ఏమున్నాయి చెప్పు ఒకటి
అట్లా అడుగుతే ఎట్ల చెప్తారు
అంటే ఏదొ ఒకటి
నాకు చాలా విషయాలు ఉంటాయి నా మనసులో
ఏదన్నా
ఆ చాలానే ఉన్నాయి ఏది చెప్పను
ఏదో ఒకటి చేప్పు మనం ఎక్కువ డెబిట్ చేసింది డిబిట్
మానిద్ద్రం ఒక్కటే టాపిక్ గురించి ఎక్కువ డిబేట్ చేసినాం
చెప్పదె
నేను చెప్పను
తెలుసాన్నావ్ కదా చెప్పు నీను చెప్తా నువ్ చెప్పవా
నాక్ తెల్సు నువ్వే మార్చ్ పోయినవ్ అంతా నువ్ మర్చిపోయనంక నేను చెప్పేం లాభం పను నీకు గుర్తున్నాక మళ్ళ ఎందకు చెప్ప
అదే నేను అనుకునేదే కాదా అ నిలుచుకుందామని
నువ్వు అంతా ఉల్టా పల్ట గుర్తుంచుకున్నావు
సరే నువ్వు చెప్పు నిందన్
నీను చేప్పను
చెప్పు
చెప్పను
చేప్పవే తల్లి
లేదు చెప్పను
రేపు నువ్వు గతం మర్చిపోతవ్
ఆ
హలో
నీను ఎందుకు మర్చిపోత
ఏదో మర్చిపోతే న్ మళ్ళీ నీకు రివైజ్ చేయాలి కదా అప్పుడు అప్పుడు నీను చెప్పందె నమ్మినావ్ అన్
నేను మరచిపోను
బయం లేదు కదా
కొన్ని విషయాలను మర్చిపోతా కొన్ని విషయాలను గుర్తుంచుకుంటా
గర్తించుకో ఇంకా చెప్పు
చెప్పలీ
మ్ మీరే చెప్పాలి
నీకు ఎట్లాంటి విషయాలు గుడుతుంటాయి ఎక్కువ
నాకు అన్నీ గుర్తుంటాయ్
ఆహా
మ్ నేను ఏది మర్చిపోను అంటే చదివింది మర్చిపోతా
ఆహ నువ్వు తినిపమ్మా
ఓ తరే టైమ్ చేసనూ నేను
నేను మా మమ్మీని అడిగిన ఫస్ట్ టైం పడుతుందింటే చేస్తా ఎప్పుడు తినక చేస్తా చేసుకోపో అన్నది ఇప్పుడు మళ్ళీ వచ్చి తిందాం లాంగ్ వస్తుంది
ఉహు ఇంకా
చెప్పు
మ మీ ఫ్రెండ్స్ ఏం తీసుకుంటారంట
ఇంకొ ఫ్రెండ్ ఇక్కడనే ఊర్లో ఓపెన్ గా పీజి చేసి అక్కడ హై అక్కడ ఊర్లో ఏదైనా కోర్సెస్ చేద్దామని అనుకుంటుంది
ఆ
ఆ కోర్సెస్ తో డైరెక్ట్ గా జాబ్ వచ్చేటట్టు చూసుకుందామని అనుకుంటుంది
ఆ ఎ కోర్స్
చూస్తుది ఏదనా కంప్యూటర్ కోర్స్ లేకపోతే మెడికల్ కోడింగ్ డేటా అనలాసెస్ అట్లాంటివి ఏమైన్నా
ఆ నీకు లేదా అట్లా మరి ప్లాన్
నేను మెడికల్ కూడాంచి చేద్దామని ఫస్ట్ అనుకున్నా కాగాని అందులో కొంచెం రిస్క్ ఉన్నాయని తెలుసు త కొంచెం బ్యాక్ స్టెప్ ఏసిన
ఉ
నాకైతే చదవాలనే ఉంది ఇప్పుడే కోర్స్ చేస్తే ఎట్లాని
నాకు చదవాలి అని లేదు కానీ ఇంకా టూ ఇయర్స్ ఉండాలి
చదువాలని ఎవరికి ఉండదు కానీ చదవాలి తప్పదు
తప్పదు జాబు రాదు అని తెలుసు కానీ అయినా చదవాలి
ఎందుకు రాదు
అన్న బీటెక్ అంటేే అది
మీకు కాలేజ్ ప్లేస్మెంట్స్ లోనే వస్తే బెటర్ ఇక బయటర్ ఇంటర్వ్యూస్ అంటే
అంతా అంత ఈజీగా కాలేజ్ ప్లేస్మెంట్స్ రావాలంటే
కష్టమే కానీ ఒకవేళ అందులో వస్తేనే కొంచెం ఈజీ అప్పుడు
కాలేజ్ ప్లేస్మెంట్ లో రావాలంటేక్ ల్ బాగా క్లోజ్ అయి ఉండాలి మ
నువ్వు అందరికీ క్లోజ్ ఏ కదా
నేను కొంతమందికి కొంతమందికి నేను ఎవరో తెల్వదు క్లాస్ నచ్చకపోతే కొంతమంది టార్గెట్ లాస్ట్ టైమ్ అయితే మొత్తం టార్గెట్కు అందుకే మార్క్స్ తక్కువ వచ్చి ప్లస్ నేను పీపిటి సేమ్ సబ్మిట్ చేయ్యాల
ఎందుకు
అంటే చేయబుద్ది కాల
ఉహు
అన్ని ఫైవ్ ఫైవ్ మార్క్స్ వట్టి వయినాయి అంటే సబ్జెక్ట్ టెన్ మార్క్స్ వట్టి వయినాయి
అయ్యో
వీడియ్యాలె అన్న కోపంతోటి వాళ్ళ ఎక్కువ తీషేలు కొద్దగ అల్ల కూడా
మ్ హు
కరెక్ట్ లాస్ట్ డే మిడ్డు మిడ్డు కాదు సేమ్ము లాస్ట్ డే కూడం అడిగిల్లంట అంటే నేను గంటనే రాసి బయటకి వచ్చేసిన ఎగ్జామ్ నేను వెళ్ళాక వచ్చి అడిగిలంట వీళ్ళు ఇంకా సబ్మిట్ చేయ్యాలే సబ్మిట్ చేస్తే మార్క్స్ ఏస్తాం లేపోతేలేదన్నారు నేనప్పటికే బయటికిెళ్ళి పోయిన
ఇగ సబ్మిట్ చేయాలె వదిలేసి వచ్చినవా
ఇగ అప్పటికే విడిచి పెట్టినా ఇగ మళ్ళ ఇప్పుడెమిద్దం పోయ్ అని ఏం పోట్లే ఇగ నాతో ఇంకోడున్నాడు మా రూముోడే ఇద్దరం ఉన్నాం మా రూమ్ లో మొత్తం త్రీ మెంబర్స్ అసలు చేయలే మేము మ్
సరే నాకు వేరే కాల్ వస్తుంది బాయ్